నమస్తే అండి బాగున్నారా ఆ బాగునం మీరు బాగున్నారా ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయలే ఊరకనే ఉన్న
అవునా తిన్నారా
ఆ తిన్నాం నా వాయిస్ ఏమనా రీసౌండ్ వినిపిస్తాందా
ఆహా లేదు లేదు బా క్లియర్గానే ఉంది
అవునా
నా వాయిసు
వినిపిస్తంది కానీ నేను మాట్లాడిందే టూ టైమ్స్ నాకు వినిపిస్తంది
అవును
ఆ
ఇప్పుడు వినిపిస్తందా
హా నేను మాట్లాడింది నాకు వినిపిస్తాంది
అవునా ఎందుకట్లా ఏం మరి తెలియదు నాకూడా అవునా పర్లేదులే పర్లేదులేండి బొంచేసినారా మీరు ఏంచేస్తానరు నేనేం చేయలేదండి ఊరికనే ఉన్నాను బో చేసారా మధ్యాహ్నం ఆ చేసా మీరు ఆ చేసినమండి ఏం తిన్నారు
నేనా చిత్రానం
చిత్రణం తినరా
ఆ మీరు
నేను ఆకుర పప్పు అన్నం
అవున
ఎట్లా చేస్తారు పప్పు ఆకులు పప్పు కూరపప్పు నేనైతే మెంతడు పప్పు చేసిన ఈ రోజు
ఆ
అ ముందుగా అయితే కుక్కర్ తీసుకుంటానా పప్పు కుక్కరు దాంట్లో వచ్చేసి కంది బ్యాళ్లు ఒక కప్పు వేసుకుంటాము మేము నలుగురుమే ఉన్నాము ఒక కప్పు కప్పు అయితే సరిపోతుందినేసి ఒక కప్పు వేసుకుంటాను తర్వాత చింతపండు టమెటాలు ఆ పచ్చిమిరపకాయలు పసుపు కొంచెం అ ఒక ఉల్లిగడ్డ కొన్ని తెల్లవాయలు ఆ మెంతాకు కొంచెం వేసి దాంట్లో వాటర్ పోస్తాము వాటర్ పోసిన తర్వాత నూనె పోసి ఇంకా పప్పు కుక్కర్ మూత పెట్టేసి క గ్యాస్ మీద పెట్టేస్తాను ఒక సిక్స్ విజిల్స్ అట్లా వస్తాయి
అ
ఆ తర్వాత ఇంకా దాన్ని ఇంకా పప్పు గుత్తితో రామ్ముకున్న తర్వాత ఇంకా పోపు పెట్టేసుకొని పోపు దాంట్లోకి వేస్తాననమాట
ఉ
మీరు చిత్రాన్నమె జెశినార ఈ రోజు
నేనా ఫస్ట్ అన్నం చేసేసి
నేనా ఫస్ట్ అన్నం చేసేసి
ఆ తర్వాత వచ్చి ఆ ఒక పెనం తీసుకొని దాంట్లో కొంచెం
ట్లో కొంచెం ఆయిల్ వేసి పోప్ పోపు దినుసులు అన్నీ వేసి శెన్గిత్తునాలు అన్ని
ఆ కరివేపాకు అవన్నీ వేసేసి ఆ ఫస్ట్ అవన్నీ వేపేసి పసుపు ఉప్పు
ఔన్లే
అవన్నీ వేసిన తర్వాత అన్నం వేస్తానా ఉడకబెట్టిన అన్నం
కలిపేసుకొని బాగా దాంట్లోకి ఇంగ స్టవ్ ఇంకా ఆఫ్ చేసేసి
ఆ
ఆ దాంట్లోకి ఇంగా లెమను అదే నిమ్మకాయలు కొత్తిమీర ఒకటేసేస్తాను అంతే అట్లా చేస్తా మీరు ఎట్లా చేస్తారు చిత్రన్నమైతే అట్లనే చేస్తామండి ఏమ నిమ్మపండు మీరు తర్వాత నిమ్మపండు కొంతమంది పచ్చిమిరపలా ఆడికెస్తారు మీర్ అట్ల చేస్తారా చ్చి అట్లే దాంట్లో కొంచెం తెల్లవాయలు కూడా వేస్తే బాగుంటది అనమాట అవున్లే మసాలా పొడిలు అట్ల ఏమన్నా ఎస్తారా మసాలా అట్లా లేదు లేదు లేదు మామూలుగా నేను చేస్ మామూలుగానే చేసేస్తాను అట్లా పోడులు అట్లయితే ఏమయ్యా కొంతమంది మాసాల పోడిలు బయట కొనుక్కొని ఎస్తారు కదా అవునఅవునవును అవేం బాగుండవు మామలుగానే చేసేస్తా అట్లా ఇట్లానే బాగుంటది బాగా
ఆ
ఇంట్లోనైనా మీరు వర్క్ చేస్తారా ఏమన్నా
ఆ ఇంట్లోనే మీరు
ఆ నేను ఇంట్లోనే
బాబు ఉన్నాడు నాకు ఇంగ ఇంట్లోనే ఇంకా
ఉ నాకే అంతే ఒక పాప ఒక బాబు ఉన్నారా అవునా ఇంట్లోనే ఉంటా నేను పిల్లలు ఉంటే ఇంగ అంతే ఇంగ ఇంట్లోనే ఇంకా వాళ్ళును చూసుకోని ఇదే సరిపోతది వాళ్ళు చూసుకోవడమా తినిపించడమా ఇదే స సరిపోతది స్కూల్ పోతారా అంటే ఫెస్టివల్స్ బా జరుపుకుంటారా మీ సైడ్ పండుగలు ఏ పండుగ బా చేసుకుంటారు మీ సైడ్ మా సైడ్ వినాయక చౌతి దీపావలి సంక్రాంతి దసరా అంటే మీకు ఏది మీ ఇంట్లో ఏది బా చేసుకుంటారు మా ఇంట్లో అన్ని పండుగలు బా చేసుకుంటాము ఎక్కువ అంటే వినాయక్ చవితి సంక్రాంతి దసరా వినాయక చవితి అప్పుడు మీరు తెస్తారా బొమ్మ నీ తెస్తారా మీరు
బొమ్మ తెచ్చి
అదే దేవుడి దగ్గర పెట్టి పూజ చేసేసి ప్రసాదాలన్ని వండి చే పెట్టేసి పెట్టుకుంటారు మీరు దేవుని ఇంట్లో
మేము పెట్టుకుం
పెట్టుకుంటే ఒక రోజు పెట్టుకొని సాయంకాలం కల ఇచ్చేయలా లేదంటే మూడు రోజులు లేదంటే ఐదు రోజులు
ఆ అట్లా ఒక్
ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెట్టుకుంటరు ఇక్కడ ఆ అంతే కదా కొంతమంది సాయంకాలంకి ఇచ్చేస్తారు పొద్దునే పెట్టేసి కంటిన్యగా పూజలు చేయల్ల దీపం వెలుగుతానే ఉండలంట ఆ అందుకనే మూడు రోజులు ఎవరు పెట్టుకోరు తక్కువే ఉగాది చేసుకోరా మీరు ఉగాది మనకి ఫస్ట్ పండగ ఆ ఉగాది కూడా బాగా చేసుకుంటాము ఉగాది పచ్చడి అవన్నీ మాకి ఉగాదినే అంటే మనకి ఫస్ట్ పస్ట్ పండుగ అంటారు కదా అ కొత్త సంవత్సరంలో మనకి వచ్చే మొదటి పండుగ అంటారు కదా అందుకు ఇంకా అది మాకి అది ఎక్కువ ఉగాది ఉ అవును షాపింగ్స్ చేస్తారు మీరు ఉగాది మేము కూడా బాగా చేసుకుంటాము ది దీపావళి అట్లా బాగా చేసుకుంటారు ఆ దీపావళికి మా అమ్మ వాళ్ళకి మా అమ్మ వాళ్ళ సైడ్ చేస్తారు బాగా అంటే వాళ్ళకి నోములు ఉన్నాయనమాట గౌరీ నోములనేసి ఉం టయి వాళ్ళు అట్లా చేసు కుంటారనమాట వాళ్ళు అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళకి ఎక్కువ ఆ నాగులచవితి నెలో కూడా బా చేసుకుంటాం శ్రావణమాసంలో ఆ శ్రావణమాసంలో ఆ మాసమంతా మొత్తం మాంసం ఏం తినకోకుండా ఉంటాం ఆ మేము కూడా తినం మాంసం అవునవును కార్తీక మాసంలో కూడా తినరా ఆహా కార్తీ క మాసం లో కూడా తినము ఎందుకంటే మా ఆయన ఇట్లా అయ్యప్ప మాల వేస్తాడు అనమాట ఆ అంతే మా ఇంట్లో కూడా అంతే అందుకు మేము తిన్నాము అన్నమాట అది వచ్చే తర్వాత మాఘమాసంలో కూడా తినము మేము నాన్ వెజ్
మేం మాఘ మాసమేం తింటామ
తింటాము కాని శ్రావణ మాసం తినము కార్తీక మాసము తినము అంతే అవునా
ఆ
చికెన్ అట్లాంటివన్నీ బా చేస్తారా ఆ చేస్తాను చేస్తానండి ఇంట్లో ఇంకా నేను ఒకటే ఉంటానా మేము
అవునులే
వాళ్ళు వేరే చోట ఉంటారు మా అత్తమ్మ మా అమ్మ వాళ్ళు మేమోచేసి మేమి ఇద్దరము ఇంకా మా పిల్లలు ఉంటారు అంతే
అవునా
అంతే చికెన్ ఎట్లా చేస్తారు మీరు చికెన్ వచ్చేసి ఫస్ట్ బా కడుక్కుంటాను ఆ తీసుకొని వచ్చిన తర్వాత తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ టమోటాలు అంటే మసాల పెస్ట్ చేస్తారా మసాలా ఏమి అంటే ఎక్కువ మసాలా వే స్తే మా ఇంట్లో తినారా అందుకనేసి నేను ఊరకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేస్తాననమాట అంటే ఫ్రై లా చేస్తా ఆ ఫ్రై ఫ్రై చే ఫ్రై చేస్తా ప్లస్ దాంట్లోనే కొంచెం పులుసు మాదిరి పెట్టి చేస్తే అన్నంలో కలుపుకుని తిన్
దాంట్లో పులుసు కాకోకుండా
మద్ద అట్లా చేస్తాం ఎందుకంటే మాకు అయిపోదా అట్లా చేసుకుంటే కొంచెం అయిపోతుంది అనేసి మేము ఇంకా కొంచెం అట్లా చేస్తాననమాట అటు ఇటుగా కాకుకుండ ఆ చాలా మంది అట్లనే చేస్తారంట అవునవును ఎందుకంటే క్కువ మంది ఉంటే మనకి పులుసు ఎక్కువ పెట్టుకొని చేసుకుంటాం అనమాట కొ ఇద్దరమే కాబట్టి ఇంకా పిల్లలు లలు కూడా అంతంత మట్కే తింటారా అవునులే అందుకనేసి ఇంకా ఫ్రై లాగానే చేస్తం మీరు బా తింటారా బా తింటారా పిల్లలు బాగా పిల్లలు పర్లేదు గోబీ అవి కబాబులు అవి తింటారు ఇట్లా పులుసు పెట్టి ఇట్లా ఫ్రైలు తక్కువే అవునా మీ ఇంట్లో బానే తింటారా నాన్ వెజ్
మా
మా ఇంట్లో నేను ఏం తిన్నను అసలు హలో కూరనే తినరా మేరసలు అసలు తినను అయ్యో నాన్ వెజ్ తినను అసలు అవునులేండి ఆ ఎగ్స్ ఒకటి తింటాను చినపటి అంతే అంతేనా చిన్నప్పటి నుంచి అంతే నాకు ఎందుకో అదంటే నచ్చదు అవున
ఆ
పన్నీరు అట్లాంటివి తింటాను బాగా అవునులేండి దాంట్లో ప్రోటీన్స్ కూడా బాగున్
ఆ అదే చికెన్ తినను గాని అదే పన్నీర్ అట్లాంటివి
అట్లాంటివి బాధింటానా అవును అవునులేండి
ఎగ్స్ తింటాను
హ
ఇంగ అంతే చికెను మటను ఇంకా చేపలు అట్లాంటివన్నీ ఏం తినం
అవునవునులే మీరు బాగా తింటారా తింటామండి బాగా తింటాం మా ఇంట్లో
మా ఇంట్లో తింటారు గానీ మా బాబు
మా బాబు తింటాడు మా ఆయన తింటాడు మేము ముగ్గరే చేసిస్తాను అంతేగాని వాళ్ళకి నేను ఎప్పుడు తినను బాగా తింటాం బాది
ఆ
ఉ నైటుకి వంట చెయ్యల్ల హలో హలో రాజేశా అంద ఆ రాత్రికి వంట చెయ్యల్ల ఆ చెయ్యల్ల మీరు ఎం చేయ్యల్ల సారు అయిపోతుంద మీకి బా ఎట్లుంది ఇప్పుడు క్లైమేట్ క్లైమేట్ వచ్చేసి మాకి ఎంత వర్షం ర్షం పడేలా ఉందండి మీ సైడ్ అవు అవునవును బాగాలి వస్తాంది బయట అవునవును మాకిడ వర్షం పడేలాగా ఉంది వస్తాదేమో ఆ మా సైడ్ కూడా అట్లనే ఉంది మొత్తం మబ్బుల అన్నీ వచ్చేస్తాయి
అవునవును
పొద్దున్న నుంచి ఈరోజు ఈరోజు మోసుకొనే ఉంది మార్నింగ్ చె అట్లే ఉంది
ఆ
పొద్దున కొద్దిసేపు వచ్చింది ఎండ అంతే ఇంకా మరి ఆ ఒక మరి మధ్యాహ్నం కొద్దిసేపు వచ్చింది మాకి మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోయింది మూసుకోని ఇంగ అవును అవును లేండి
వస్తాదేమో వర్షం అన్నట్లా ఎక్కువ గాలి వస్తుంది
మీకు అట్లే ఉంద ఆ మాకు అట్లే ఉందండి షాపింగ్స్ అట్లా చేస్ సారా మీరు ఆ చేస్తాను బయట తక్కువే ఆన్లైన్ లో చేస్తాను ఎక్కువ అవునా అంటే మీరు ఆ ఎం బయి అదేనండి ఎక్కువ ఎందుకో ఆన్లైన్ పెద్దగా నమ్మబుద్ధి కాదా ఊన్లే అట్లానే ఒక రెండు మూడు సార్లు మోసిపోయినాం అనమాట మా ఆయనకి ఇట్లా ఏదో పెట్టిందంటే చనా అట్లా మాకు ఫ్రాడ్ జరిగిందా ఇంకా అప్పటి నుంచి ఇంకా మేము తక్కువే ఎప్పుడన్నా ఏదన్నా అంతే ఇంకా దాదాపు మేము బయటనే కొంటాం షాపింగ్ మాల్స్ లోకి వెళ్ళి కొంటాం అవునా షాప్ లో కొనుక్కోరా షాపింగ్ మాల్స్ లో ఆ రెండు చోట్లా కొంటమండి ఫస్ట్ ఉ మా ఇంట్లో అయితే మా బాబుకి మా ఆయనకి అయితే బయ్ టనే కొనుకుంటామా ఇంకా నేనే ఎక్కువ షాపింగ్ దీంట్లో ఆన్లైన్ లో చేస్తాను
ఆ
ఉ
ఎక్కువ తీసుకోను ఇంగేప్పుడో
ఆ నేను కూడా ఎక్కువ ఎప్పుడన్నా బయట తెచ్చుకుంటుంటను